హలో బాగున్నారా అండి బాగున్నామండి మీరు బాగున్నారా బాగున్నామండి ఏం చేస్తున్నారు ఆ ఇప్పుడు జస్ట్ కంప తడా అండి
మనికి కావలేదు ప్రిపేర్ చేసుకుంటున్నాను సూప్ ప్పు
సూప్ ప్రిపేర్ చేస్తున్నారా ఎర్లీగా తినస్తస్తాయిపోద్ అదా డిజెషన్ కూడా అయిది
వస్త ఎడు అ గాని చేసా ఆ ఆ వెజిటబుల్ మనే వెట్టేష్ణ
ఓన్లీ సుత అంటే అది మన మార్కెట్ లో దొరికేది
ఆ మార్కెట్ లో దొరికేవి ప్యాకెట్స్ ఉంటాయి ఆ అది జస్ట్ ప్యాకెట్ తెచ్చే కొన్ని మనము కొంచెం హాట్ వాటర్ లో కాసేపు నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఊమ్ అండ్ లేదు ఇంకొంచెం ఎక్కువసేపు కావాలి ఆ అన్ని దాంట్లోనే మిక్స్ అయి ఉంటాయి మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్త సుకునేదుండదు కొంచెం ఏమన్నా సాల్ట్ తక్కువ ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి ఎక్కు సాల్ట్ ఒకటీ యాడ్ చేసు ఉంటరు సరిపోద్ది మన జావా టైప్ వస్ వస్తది అన్నమాట కొంచెం చిక్కగా అన్ని ఇంగ వెజిటబుల్ ముక్కలే ఉన్ అయి
అవునా
టరూ మసలా పెట్టి గ్యాస్ కెటిల్ లో పెట్టేస్త నేనయితే
ఓ ఒకే ఒకే అంటే అది ఎప్పుడో ప్రిపేర్ చేస్తాం తుంది కాబట్టి దానికి ఉన్న ఎక్స్పైరీడేట్ అ
ఆ ఉంటాయి ఉంటాయి చూసుకోవాలది మనం
కో
హమ్ మినిమం సిక్స్ మంత్స్ కెలాగ్స్ తీసుకొచ్చుకుంట మాక్సిమం
కెలాస్ ఎంత ఎంత కస్ట్ లో ఉంటుంది అది
అదీ మనకి ఆ ఫైవ్ రూపీస్ అట్ జెట్స్ నుండి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ అంటే ఇంకా సైజ్ ని బట్టి మరి ఆ మనకి మ్యాగీ ప్యాకెట్స్ లో చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి చూసిండ్రా
అవునండి అవును
ఫిష్ పాకెట్స్ అట్లుంటాయి ఇంకొంచెం ఇంకా ఎక్కువ కావాలి అని అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ ప్యాకెట్స్ పెట్టుకుంటే కొంచెం కడుపు నిండు ది
అంతే అంతేనా అంటే ఇప్పుడు ఈ కే కెస్సా లేక కెలాక్సా కంపెని పేరు
కెలాక్స్ వాళ్ళది మనకి ఇవి ఆ న్యూట్రిషనల్ ఫుడ్స్ చాలా ఉంటాయి కదా కెలాగ్స్
ఆ అవునండి అంటే మనం మామూలుతో తో సూపర్ మార్కెట్ దొరుకుతాయి కదా ఎమన్న పెద్ద పెద్ద ఎమన్న
ఆ సూపర్ మార్కెట్స్ లోనే తీసుకొస్తాం హు మా అ డిమాార్ట్ కానీ విశాల్ మార్ట్ కాని ఎట్లా వెళ్తూ ఉంటా కాబట్టి ట్టింగా అక్కడే తీసుకొని వచ్చేస్తా ఈగ మన దగ్గర చిిన్న చిన్న సూపర్ మార్కెట్స్ అంటే అే కష్టం
అవునవును
అంటే కొన్ని చోట్ల దొరుకుతాయి కొన్ని చోట్ల దొరకవు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే నేను చెప్పి పెట్టేసాను అనమాట నాకు ఇది కావాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళినప్పుడు చ్చే వాళ్ళు
ఓకే ఆర్డర్ పెట్టేసుకుంటారన్నమాట మాట పెట్టుకుంటే వచ్చేస్తది టైంకి న ఓకే
ఏ మనకి సిటీ ఏరియాాలని అంటే ఇంకా యాప్స్ ఉంటాయి కాబట్టి సరిపోతుద్ది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా ఆర్డర్ పెట్టుకుంటాం ని ఇంకా మనకి కొంచెం రూరల్ ఏరియాలో అంటే కష్టమే ఇక ముందే తెచ్చి పెెట్టుకోవడం అవుతుంది హ అట్లాని ఏముందే ఎప్పుడనా అట్లా వె బయటికి షాపింగ్ ఏదో ఒకటి షాపింగ్ చేస్తానే ఉంటాం కదా
అవునా అవునండి
దానికోసం అని తీసుకొచ్చి పెట్ స్ా ఇక ఇట్లాంటి టైమ్ లో యూజ అవుతుది
స్టేబుల్స్ ఇరుతాయ అంటారా మార్కెట్లలో ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చా
ఆ అంతే పెట్టొచ్చు ఇప్పుడు మనకి జెప్టో ఉంది దాంట్లో ఇప్పుడు మనకి ఫార్మసీకిి సంబంధించినవి ఆ ఇంట్లో ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చిన్న చిన్నవి కావాలి అని అంటే అవి దొరుకుతున్నాయి
ఆ
ఉంటది దాంట్లో కూడా అంతే మనకి కొ కొన్ని కొన్ని క్లోత్స్ అంటే అప్పటికి అప్పుటింగ్ కావాలి అని అనుకుంటే క్లోత్స్ అంటే మనము దానిలో పెట్టుకోవడం అంటే కొంచెం కష్టమే ఎంకంటే మళ్ జాబరి న్ ఈచ్చ ప్షన్ ఉంట లేదు అయినా వర్పట్టారు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మీషో అని అమెజాన్ ఇవి అలవాటు అయిపోయినాయి కదా
అదే అదే అదే మనకి ఏమన్నా ఇన్స్టెంట్ గా మనకి
ఇక వెజిటేబుల్స్ అయితే జెప్టో అండ్ ఇన్స్టా మార్ట్ కి ఇరుెం మాత్రం బాగావాడుతనేను
ఒకే ఒకే ఎంత ఎంత క్వాంటిటీగా తీసుకొస్తారు వాళ్ళు మనం ఆర్డర్ ఇస్తే
క్వాంటిటీ అని అంటే ఇంకా మనకి ఎంతైనా పెట్టొచ్చండి మనకి వన్ వీక్ కావలి సరుకులు పెట్టేద్దామా అనింటే పెట్టచ్చు ఇంకా బ్యాగ్ ప్యాకింగ్ అంతా కూడా వాళ్ళదే ఉంటుంది పేపర్ బాగ్సే ఆ జస్ట్ లైక్ మనకి స్విగ్గి బ్యాగ్స్ లాగానే వాళ్ళు వేసుకొని వస్తారు వేసుకొని వచ్చి ఆ డోర్ డెలివరీ చేసేసి వెళ్తారు
అవునండి
ఎలా ఏదో ఎప్పుడు ఎప్పుడు తెచ్చు కుందాము అనిన అంటే ఆ ఈ రోజుకి ఏం కావాలో అవి పెట్టేస్తాము
ఏడ కాడకి
ఆ సరిపోడి హా హండ్రెడ్ టూ హండ్రెడ్ అంతే హండ్రెడ్ రూ ఫీస్ వరకు అయితే పెట్టొచ్చు ఎంత లేదనుకున్నా ఒక పాలు పెడు ఒక చిన్నవి ఏవైన ఆ ఈవ్నింగ్ ఉడకపెట్టుకోడన్ నో లేకపోతే పచ్చి మిర్చియో
ఆ అవును అవును
మ్మ్
అయితే మరి ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకొస్తారు కదా వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఏమైనా ఎక్స్ట్రా మనీ ఏమైనా తీ
ఏముండదు ఇంకా ఎక్స్ట్రా పెట్టుకుంటేనే మనకి ఫ్రీ గా కాస్ట్ డెలివరీ అనేది చార్జెస్ ఏమి లేకుండా పడతాయి హండ్రెడ్ బిలో ఏమన్నా పెట్టుకున్నాం అని అంటే మాత్రం డెలివరీ ఛార్జెస్ పడతాయి మినిమం థర్టీ రూపీస్ వేస్తారు
అయితే బానే ఉంది ఏదైనా మనం ఇట్లా ఆర్డర్ చేసుకుంటున్నా బాగు
అన్ని కూడా ఫ్రెష్ వస్తుంది నిజంగా చాలా బాగా వస్తాయి
ఓకే బట్ ఇక్కడ కొంచెం మనరు పల్లెటూరులలో అయితే అవునా రైట్ అడుగుతారు కొందరూ
ఆ అంటే కరెక్ట్గా వచ్చిందా లేదా ఆ వచ్చిన క్యాండిడేట్ కి రేటింగ్ అడుగుతారు మనం పంపించిన ఐ అంటే వాళ్ళు పంపించిన ఐటమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనము ఆ పచ్చి ఆర్టికాలు పెట్టుకున్నాం అను అండి ఇంకేమన్నా అసోరక్ అయ్యో ఏదో పెట్టుకున్నాము క్వాలిటీ మంచి వచ్చిందా లేద్ అని చెప్పేసి రేటింగ్ ఉంటది మనకి మంచిగా వస్తేనే ఆ మంచి రేట్ రేటింగ్ ఇస్తాము రాలేదనంటే రాలేదు ఇగా అంతే ఇక అప్పటికి మనకి లాస్ అయినట్టే మక్స్ క్సిమం రాదు క్వాలిటీ మంచిగానే ఇస్తారు కొన్ని కొన్ని సార్లు హండ్రెడ్ లో ఒక టూ పర్సెంటేజ్ అట్లా
ఐటమ్స్ కూడా కొంచెం ఇట్లా జర్నీ చేయడం వల్ల కొంచెం మెత్తబడడము ఏదో ఒకటి ఐటమ్స్ క్వాలిటీ తగ్గుతూ ఉంటుందిండి డ్యామేజ్ అవుతు ఇవ మనకి రూరల్ ఏరియాలో అయితే ఎక్కువ అవునా అవునండి కార్న ఎట్లా వస్తుంది బాగానే ఆ
రూరల్ యా కొన్ ఒక్క ఒక్కసారి మా లోపల ఆ అంటే గింజ తక్కువ ఉండండి ఇంకా పట్టలేదు సైజ్ చూస్తే పెద్దగా ఉంది ది కానీ గింజ ఇంకా రాలే వాటి
ఓ అలా ఇచ్చేసారా
చాలా పెద్దగా ఉంది స్వీట్కర్ పెడతాము
ఓకే చిన్న
ఇక మనకి ఇప్పుడు సీజన్ ఆ సీజన్ అని ఏం లేకున మొదం కందా గడ్డ సై బాగుంది కరెక్ట్ పెద్దగా వచ్చి ఉంది ఇంత పెద్దగా ఉంది కదా గింజ కూడా ఎక్కువ ఉంటదని అని అ నుకుంటం కదా అసలు గింజ
గింజ పోయలేదు ఓకే దాంతోప్పటే ఏమనా ఇవి నూడిల్స్ ఏన్న పిజ్జా బర్గర్ ఏమైనా ఆర్డర్ చేసుకుంటారా మీరు
నూడిల్స్ పెడతాము కానీ పిజ్జా బర్గర్లు అయితే కొం ఆ అది బాగా ఎక్కువ ఉంటది కదా బన్ సైజు
జంక్ ఫుడ్ ఓకే
వ తినాలి అనిపించవు
తినాలి అనిపించదు అంతే అంటారా ఓకే ఖర్చు కూడా ఎక్కువ ఉంటది మోరు
ఆ కాస్ట్ ఎక్వ దానికి బదులు మనం ఇంట్లో సాండ్విచ్ చేసుకోవడం బెటరు చాలా ఈజీగా ఉంటది శాండ్విచ్ కి కావల్సిన మేకింగ్ ఐటెమ్స్ అన్నవి కూడా ఒకటేసారి పెట్టేసుకుని ఉంటే ఫ్రిడ్జ్ లో పెడితే ఆగుతాయి జస్ట్ ఒక బ్రే బ్రెడ్ ప్యాకెట్ పెట్టుకున్నాం అన అంటే కొంచెం ఆనియన్స్ టొమాటో దానిలోకి వెజ్ మయోనిస్ చీజ్
ఓకే చీజ్ చీజ్ అనేది అది కూడా ఆర్డర్ పెట్టుకోవాలి మన చీజ్ మనం ఎప్పుడు పెట్ంచుకోవాలి
ట్టే సారే ఆ చీజ్ బాల్స్ అయిన కాని సైజెస్ అన్నా కాగానీ ఏదో కడ్టి పెట్టుకోండి ఏ స్టోరేజ లోనే ఉంటాయి మనకి ఇంకా డిఫ్రిజ్ లో అట్లా పడే కున్నాంమంటే ఆగుతాయి ఆ కొంచము కెచ్ప్ టమాటో కెచ్ప్ అండ్ చిల్లీ సాస్ ఇవన్నీ కూడా ఆ పెట్టేసుకున్నాం అని అంటే ఈజీ మెథడు పిల్లలకి కూడా పెట్టవచ్చు
అవు ఎట్లా అసలు గ ప్పటి చేస్తారు శాండ్విచ్ కొంచెం చెప్ప
ఆ ఒక టూ స్లైసెస్ తీసేసుకున్నామా త్రీ స్లైసెస్ అలా తీసుకుని పక్కన పెట్టేసుకొని కొంచెం నెయ్యేసి అటు ఇటు కాల్చుకుంటాము అటు ఇటు కాల్ చేస్త కొని ఆ అవి స్లైసెస్ అన్ని పక్కన పెట్టుకొని
ఓకే
ఆనియన్ టమాటో ఇవి చాప్ చేసి పెట్టుకుంటాము కొంచెం పచ్చిమిర్చి కారం కావాలి అనింటే ఎక్కువ ఆ కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకుంటే దాంట్లోకి ఈ వెజ్ మయోనిస్ కెచ్చప్ ఆ సాస్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ కాగానీ గ్రీన్ చిల్లీ సాస్ కాగాని ఏదైనా
ఓకే ఓకే
వచ్చి మయోనిజ అనీ చెప్పేసి ఒక క్రీమ్ ఉంటది అది ఈ చీజ్ బాల్స్ అన్ని ఒకటె సారి మిక్స్ చేస్త కోనీ ఆ బ్రెడ్ స్లైసెస్ పైనా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మళ్ళీ ఇం ఒక బ్రెడ్ స్లైస్ పెట్టాలి పెట్టేసి మనం పాన్ పైన పెట్టుకుంటాం కదా
అవును
మనం దోస వేసుకునే ప్యాన్ గానీ చపాతి చేసుకునే ప్యాన్ గాని ఆ పాన్ పైన పెట్టేసు కొని ఇంకా పాయ నుండి ఏదైనా లిడ్ లిడ్ ఇలా పట్ పెట్టుకునేలాగా ఉంటుంది కదా దాన్ని పెట్టిలా ప్రెస్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్ ట్టేసి కింద దన్నికి పై నుండి చేస్తూ ఉంటే అది ఇట్లా అతికినట్టు అయిపోయి ఆ వేడికి చీజ్ అనేది మొత్తం కరుగుతది కరిగి అనియన్స్ ఆ టమాటో మొత్తం ప్యూరి అంతా ఉంది కదా దానికి మంచిగా పట్టేస్తది. ఈవెన్ బ్రెడ్ కి కూడా హ్మ్ బ్రెడ్కి కూడా పట్ డేజీ ఇగా అది ప్రిపేర్ అయిపోతాంది. ఇగా ఇంకా వేడి వేడి మీద ఇచ్ ఇద్దాం మన అంటే కొంచెం పక్కన్ కి స్వీట్ సాస్ వేసి
ఓకే సార్ ప్రిపేర్ చేస్తానండి మీరు చెప్పినట్ ఆ
హ్మ్ ఓకే